ది
ఆ బన్నామండి మీరు బాండ్ర
ఆ వినిపిస్తద అండి ఓకే తిన్నారా అండి ఒకే ఉహు ఆ ఇందాకే తినమండి ఆ స తిన్ తిన్నామండి
హలో
ఏ ఆ వినిపిస్తుందండి
అష్
ఆ ఎగ్ కర్రి అండి మిరింక్
అవును
అహ మీదేం కర్రీ అండి
అది
ఉ ఉ
ఇంకా అండి మార్నింగ్ టిఫిన్ చేసారాండి ఆ అంత మంచిదే అండి మీరు బాగున్నారా అండి
ఆల్ గుడ్ అండి మార్నింగ్ టిఫిన్ ఆ ఇగ
ఇంగ్లీష్ లో మాట్లాడొద్దండి ఓన్లీ తెలుగునే మాట్లాడాలి
ఉ మార్నింగ్ టిఫిన్ ఉత్తప్పం తిన్న అండి బయట
ఓ మీకి ఫవరెట్ టిఫినా అండి అది
లేదు అక్కడ అందరు తింటుంటె ఎట్లుంటుంది అని ట్రై చేశా అంతే
ఎట్లుండే అండి బాగుండేనా మరి
యావరేజ్ ఉండే అండి
ఉహు
మీదెం టిఫిన్ అండి?
మాద్ దోసా అండి
ఆ సూపర్ ఉహు ఓకే
ఇట్నే
ఓ ఓ సూపర్ ఉంటది కాంబినేషన్ ఉ ఉ మీరు తింటర అండి. పునుగులు తింటర అండి?
ఆ తింటామండి
హ
మీరు తినరా అండి?
ఆ తింటామండి ఇంక లైట్గా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినను. కొం అప్పుడు అప్పుడు తింటాను.
ఆహ మీరు బాగా
బియ్యం లేదు
ఏమింటారు
అవునండి ఎల్ది అంటే నేను నేనంటే ఎల్ది అండి ఆ లేనట్టే ఇంక ఏ ఏ ఏమెమి విశేసాలు ఇంక నతి అ ఆ ఏంటండి?
మనహళ్ళ ఇతిత్తే నిర్దా
ఏం కాలేదండి ఆ అ అన్ అంతే ఏం లేదండి మాములే మాములే సమ్మర్ హాలిడేస్ అంటే ఏము ఉండదు ఇక ఆఫీస్ సమ్మర్ సమ్మర్ ఆఫీసు మర్చిపోయా అ ఏ ఆ వినిపిస్తుందండి హలో హలో ఆ వినిపిస్తండి ఇప్పుడు హలో అ ఏ